ఏం చేస్తున్నారంండి
ఏం చేయలేనండి
తిన్నారా అన్నయ్య అళ్ళు
ఆ ఇప్పుడే తినేసి కూర్చున్నా కర్రీ కాదు పలావ్ చేసుకున్నాం రాత్రి పలావు తిన్నాం
అవునా అండి
ఊ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మా కాడ కరెంట్ పొయిందండి ఉత్తిగనే కూర్చున్నానండి
మామ్ ఏం కర్రీ చేశారు టిఫినా
ఆ లేదాండి తిననికే చేసుకున్నామండి కర్రీ లెక్క
అవునా పలిల్ల పచ్చడి కూడా చేేస్తారా
ఆ చేసుకుంటమండి మా కాడ మీ కాడ చేసు
మేము టిఫిన్ లోకి మాత్రమే చేస్తామండి నార్మల్ గా అయితే చెయ్యం
మేము కూడా టిఫిన్ లో ఏసుకుంటాం గానీ కొన్ని టమాటాలు వేసి వేసుకుంటాం అండి పల్లీల పచ్చడా
ఊహు అవును
అవునండి మీతో మాట్లాడుతుంటే మా అక్కతో మాట్ ట్లాడినట్టుందండి అవునండి ఇ కాం చక్కనే పిలుస్తానండి నిను
ఇవ్వండి
ఊ ఏం చేస్తున్నావ్ అక్క
ఏం కే ఇట్లా ఖాళీగా నే పిల్లలు ఆడుకుంటుంటే కూచున
ఆ పిల్లలు ఉన్నార అక్క మీకు పెళ్ల్లయిందా
ఆ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయికేమో సిక్స్ ఇయర్స్ ఒక అమ్మాయికేమో త్రీ ఇయర్స్ ఇద్దరు
బడికి పోతుల్ల అక్క వాళ్లు
మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాం పంపించ ఈ నాలుగు రోజులు ఇక్కడే ఉంటాం
బాగున్నార అక్క అందరూ
ఆ అందరు బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగనే వున్నాం అక్క
అందరు బాగున్నారు
ఆ బానే ఉన్నాం అక్క చెప్పక ఇంకాస్ మీ కాడ వెరైటీస్ అన్ని
మా దగ్గర వెరైటీస్ ఏముంటాయి ఇప్పుడు పీర్ల పండగ కదా మొహరం నెల నడు వస్తుందిగా
ఆ మీరు ముస్లిమ్స్ ఆ అక్కా
అవునమ్మా మీరు
అవునా అ మీ యాదవ్ సక్కా
ఊ
ఊ పిరిల పండకు మమ్మల్ని విలవచ్చు కదా మరి మేము చూతాం కదా
రండి ఇప్ ఫోర్ డేస్ జరిగింది ఇక్కడ రేపు రేప్ చాలా బాగా బాగా చేస్తారు
అవునక్క మా దగ్గర కూడా ముస్లిమ్స్ ఉంటారు కదక్క ఊరం త తిరుగుతరు పీరీలు ఎత్తుకొని ఆ ఇ ఇంటికి కూడా వస్తారు అక్క వాళ్ళు
అవును తిరుగుతారు ఊర్లో ద్
ఊ బాగుంటది అక్క కదక్క
ఆయ్ ఇక్కడ బాగా జేస్తారు మొత్తం చాలా మంది వచ్చి
అ ఓ అది గుండం ముండిదిగా
ఆహా ఆ
అదే నిప్పులు వేసే గుండెం వుండిద్దిగా దాంట్లో వెళ్ళి తొక్కుతారు బాగా జేస్తారు
అవునక్క అవునక్క ఇంకా చెప్పాలక్క
మీరేం చేస్తున్నారు
మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతది అక్క బండ్లు తిరుగుతాయి జాత ర జరుగుతది బోనాలు ద్ద రక్క మా దగ్గర రండి మా సంక్రాంతికి మా ఊరికి
ఇంకా టైం ఉంది గా చాలా టైం ఉంది అప్పటికొస్త మీరు ఈ దీనికి టైం లేదుగా మీరు రండి
ఆ వస్తా అక్క కన్ఫామ్ ఎండాకాలం ఏం జేసిలక్క ఇంటి దగ్గర
ఎండాకాలం చాలా ఎండలు బాగా మండిపోయాయి
అవునక్క ఇప్పటికి గూడా కొడుతున్నాయి వర్షమే పడట్లేదు పాపం
అవును
ఉమ్ అందరూ పత్తి గింజలు పెట్టుకుంటరు మీ గిట్ ఉన్నదా అక్క పత్తి గిట్లా ఏమన్నా
ఆ పత్తి మిరప అన్ని వేస్తారు కాకపోతే ఇప్పుడే కాదు కొంచెం టైం ఉండిది ఇప్పుడు బాగా ఎండలు వేస్తున్నాయిగా
అవునక్క మా దగ్గర పాపం ఒక వర్షం రాగానే పెట్టిరు ఇప్పుడు బాధపడుతున్నారు అక్క అందరూ
దీనిలో మీరు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు
నేనా అక్క మొన్నటి నుంచే అక్క
టూ త్రీ డేస్
ఆ అవును అక్క
బాగా మాట్లాడుతున్నారా
ఏమో అక్క ఇప్పుడిప్పుడే కదక్క ఫస్ట్
హూ అందరు బాగున్నారా అమ్మ వాళ్ళు
ఆ బాగానే ఉన్నాం అక్క
ఇంట్లనే ఉంటారా హాస్టలా చదువుకుంటున్నారా
చదువుకుంటున్నా అక్క ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అక్క మీరు చదువుకున్నార అక్క
నేను టెన్త్ చదివాను టెన్త్ అయిపోయింది మ్యారేజ్ అయింది
అయ్యో ఇంటర్ చేయకపోయారా
ఇంటర్ చేయడానికి లేదు నాన్నగారుల్లో బడ్జెట్ లో
ఆ అవునా అక్క ఈ డబ్బులతోనే ఇబ్బంది అయితది చదువుకోవడం కూడా
అవును
పిల్లలు గిట్లా బాగున్నార అక్క అల్లరి గిట్లా జేత్తర ఏమన్నా
ఎందుకు జేయరు అల్లరి బాగా జేస్తారు ఇద్దరు ఆడుకుంటారు కొట్టుకుంటారు నేను నైటే పెద్దమ్మాయి చిన్నమ్మాయి కొట్టేసరికి చిన్నమ్మాయి పడి ముక్కు మీద దెబ్బ దగిలి ము
అయ్యో పాపం డాక్టర్ దగ్గర తీసుకుపోపోయ్ లక్క మరి
డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలనేసి నంత అవసరం లేదు
కొంచం చిన్నదాక ఆహా
టే రాసాను పెయిన్ కిల్లర్ ఉంటే వేసాను
అవునా అక్క
పెద్ద పాపకెమో కాళ్ళు ముళ్ళు కుచ్చుకొని అదేమో వాసి సీమ్ పట్టి అలా వుంది
అయ్యో తిసిల్ల అక్క మరి మల్లు
ముళ్ళు తీసాను మళ్ళీ ఎందుకో సీమ్ పడుతుంది అది ఎందుకు పడుతుందో తెలియట్లేదు చూయించాను ఇంజక్షన్ కూడా చేయించాను
టీటీ ఎపియండి అక్క ఏం కాదు సేప్టిక్ గిట్లా కాదు
చేయించా టీ టీ చేయించాను
అవునా అక్క
ఉం
ఇంకేమైన చెట్లు ఉంటాయి అక్క మీ సైడ్ మంచిగా పూల చెట్లు ఇట్లా
మాకు ఇక్కడ మొత్తం నేల అది రాళ్ళతో నిండి ఉండిడిద్ది
అవునా అక్క మా సైడు చాలా పూల చెట్లు ఉంటాయి అక్క మంచిగా కనకాంబ్రాలు మల్లె చెట్లు చామంతి చెట్లు అవన్నీ ఉంటాయి అక్క మా సైడు
ఇక్కడైతే పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటాయి
ఆ మా దగ్గర కూడా వేప చెట్లు ఉంటయి తాడి చెట్లు తెలుసా అక్క నీకు
ఆ తెలుసు ఎందుకు తెలువదు నేను తాగ లేదు ఎప్పుడు ముంజలయి
ఆ ముంజలు ఎండాకాలం బాగా అయితయి
ముంజలు నాకు ఇష్టం ఉండదు తింటాం తక్కువ
ఆ మీ సైడ్ ఉంటయి అక్క ముంజ చెట్లు
ఉం బీర్ కల్లు తాగుతార
ఆ తాగుతామ్ అక్క మా సైడ్ అందరు తాగు తరు
అప్పుటికప్పుడు తీసినయి తాగుతారా లేకపోతే స్టాక్ ఉన్నది తాగుతారా
అక్క మా దగ్గర ఎక్కుతారు కదా అక్క మా దగ్గర ఎక్కుతారు కాబట్టి బట్టి మా డాడీ పోయ్యి తీసుకోని వత్తడు
మీరెంతమంది అక్క చెల్లెళు
కా
తనకి మ్యారేజ్ అయిందా
ఆ అయిందక్క ఇద్దరు ఒక బా ఇద్దరు బాబులు
ఉ
వాళ్ళు కూడా అట్నే కొట్టుకుంటాల్లు సేమ్
ఆ ఆ అక్కకి ఇద్దరు బాబులు ఈ అక్కకి పెద్ద ఇద్దరు
ఆ పెద్ద అక్కకి ఇద్దరు పాపలు చిన్న అక్కకి ఇద్దరు బాబులు
ఉం
వాళ్ళు కూడా అట్నే కొట్టుకుంటారు ఊకె
అ
అవునా
ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బానే ఉన్నాము అక్క
ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయిందిగా మరి
మాకు ఇంకా కాలేదక్క మాకు మొన్ననే అయిపోయింది కాలేజీ సేమ్ముల్ రాసిన రెండు
అగ్రికల్చరా
ఆ లేదక్క డిగ్రీ
హ
ఇంగేమో జూలై లో స్టార్ట్ అయితయి కావచ్చక్క మాక్ గుడి ఇగ
బాగా చదువుకోండి
ఆ ఎండ గూడా బాగ్ కొడుతంది. ఈ ఎండ గూడా స్కూల్లు కూడా బంద్ చేసిల్లు పాపం పిల్లలకి.
ఇక్కడ నడుస్తున్నాయి
ఆ ఇట్ సైడు నిన్న బధసిలక్క బంద్చేసిలక్క
హు ఎన్ ఎన్ని రోజులు
అ ఏమో అక్క మరి ఎన్ని రోజుల నిన్ననేతే లేదు ఈ రోజు గుడా లేనట్టుందక్క స్కూల్ ఇటు. ఎండలు బాగ్ కొడతానాయక్క.
ఇటు నడుస్తున్నాయి, స్కూల్స్ అంతగా ఏం లేదు కాక్పోతే కొంచె డి. లైట్ గా అయ్యి
అవునాక్క
ఉ ఏం తిన్నావు పొద్దున్న
అన్నం తిన్నాక్క ఇగ్గ టిఫిన్స్ ఏం చేసుకోవట్లే, మా అక్క వాళ్ళ ఇంటికి పోయింది ఇగ. హ
అక్క ఊర్లోనేనా
ఆ ఊళ్లోనేక్క
ఉ అమ్మ పన్ చేస్తా
ఆ పనికే పోత రక్క మీ అమ్మ వాళ్ళక్క
ఇప్పుడేళ్తారు కాక్పోతే ఇప్పుడు పనీల్ లేవుగా ఇంట్ల
ఆ ఇప్పుడు ఎండాకాలం వర్షాలు వడితిగా పని స్టార్ట్ జేత్తరక్కా విల్లు గూడా
మ్ పన్లి ఇప్పుడేమ్ లేవుగా
మ్ బర్లు గిట్లే ఏమన్నా ఉన్నాయక్క మీకు
లేవమ్మా అంతం పని మా అమ్మ చేయలేదు పోర్ ఆపరేషన్స్ కదా నాన్న కూడా ఓప్ లేదు, అన్నయ్య నేను ఆ నాన్నకేమో రీస్. సెంట్ గా ఓపె హార్ట్ సర్జరి అయ్యిం
అవునక్క మా నానమ్మ గూడా అట్నే అయ్యిందక్క
హు ఇప్పుడుకు పర్వాలేదు అన్నయ్య టాపిక్. కం టాపీ పని మేస్తి
అవునాక్క
హు
పెళ్లయిందక్క అన్నయ్యకి
లేదు చెయ్యాలి చూడాలి
ఉహు మీ మీక్ ఫస్ట్ చేసిర్రా
ఆమ్ ఇల్లు కడుతున్నాము ఇల్లు పూర్త. అయితే అన్నయ కూడా పెళ్లి చేయాలని చూస్తున్నాం లేదు లేదు నార్మల్గా ఉ
ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు వత్తంది కదా అక్క ఐదు లక్షలు లు ఏమో ఇత్తల్లు కదా
అది మా నాన్న వాళ్ళకి రాదేమో
అవునా
ఆహా ఇటువైపు ఇంకా వదలలేదు ఇంకా రాలేదు అది టైం పట్టింది కదా టూ త్రీ మంత్స్ అలా పట్టిది అంటున్నారు
అవునా అక్క మా సైడ్ చాలా మంది కట్టుకున్నారు అక్క వాళ్ళిల్లు బాగున్నాయి
ఉం
మనం అప్పుడు కట్టుకునే దానికంటే వాళ్ళ ఇల్లులు మంచి కొత్తగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్దగా కట్టుకుంటారు ఇల్లులు వాళ్ళే
ఆ ఇప్పుడు వాళ్ళే కట్టిపిస్తున్నారుగా మొత్తం
ఆ ఐదు లక్షలు ఇచ్చి కట్టిత్త లక్క వాళ్ళే
అది మంచిది కదా ఇటువైపు ఎ ఎప్పుడు వచ్చిద్దో అలా
వత్తయిలే అక్క మెల్ల మెల్లగా
ఆ
ఇంకా మీ అత్తమ్మ మీ మామయ్య మంచిగా చూసుకుంటార, అక్క నిన్ను
ఆ అందరు బానే చూసుకుంటారు.
ఆహా
బావ కూడా బానే చూసుకుంటారు. అందరు బానే చూసుకుంటారు నేను నాలుగు రోజులు ఉండి, వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి,
ఆహా అప్పుడు రాలేదు అక్క ఎండా కాలంలా
లేదు అప్పుడు ఇటు సైడ్ బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి,
అవునా అక్క ఇప్పుడు పాపకి స్కూల్ ఆహా స్కూల్ స్టార్ట్ స్టార్ట్ అయింది కదా మాల్ల స్కూల్
అట్లా స్టార్ట్ అయింది, కాకపోతే ఇప్పుడు పీర్ల పండగ ఒకటను, అమ్మ వాళ్ళు గృహ ప్రవేశ చేస్తుంటే రెండు కలిసి వస్తాయి, కదా అనేసి వచ్చి
అవునా అక్క మంచిగా చదువుపియండి
ఆ చదివించాలి మే మాకు ఎలాగో చదువులేదు సరిగ్గా వాళ్ళైనా చదువుకుంటే
సరే అక్క ఉంటున అక్క
సరే అమ్మా నేను చేస్తాను,